అ న చెప్పు
ఎలా ఉన్నావు వంశీ
బాగున్నాను
హ్మ్మ్
నువ్వు
బావున్నాను బావున్నాను
తిన్నావా
ఆ సిక్స్ కే తినేసాను ఎర్లీ గా తినాలి కదా హుమ్మ్
హలో ఎర్లీ ఏనో
మరేం చేస్తాం ఎర్లీ గా తినాలి రైస్ అయితే టిఫెన్ అయితే లేట్ గా తిన్న పర్లే
ఏం తింటావు అయితే టిఫిని
టిఫిన్ కి చప్పతి నైట్ కి
చపాతీ
హుమ్మ్
ఉహు కాని కానీ కానీ
హుమ్మ్ శ్రీరామనవమి ఎప్పుడు వంశీ రేపేన ఎలా జరుగుతున్నాయి సెలబ్రేషన్స్
ఏ గ్రాండ్ గా జరుగుతది
మా ఊర్లో కూడా బాగా గ్రాండ్ గాజరుగుతుంది
ఏం ఏం చేస్తారు
ఏమో నేను ఎప్పుడో ఒకసారి చూసాను
మాఊర్లా ఇదే తిరుగుతారు మొత్తం బైకులు వేసుకొని తిరుగు సర్ ఫుల్లుగా ధూం ధాం చేస్తారు రాలీలు చేస్తారు
బా ఎంజాయ్ చేస్తావు అయితే నువ్ కూడా వెళ్తున్నావా బైక్ పట్టుకుని
హుహ్ నేను వెళ్ళాను నా దగ్గర బైక్ లేదు
ఇంట్రెస్ట్ లేదా
నా దగ్గర బైక్ లేదు
ఎవరిదైనా అడిగి వెళ్ళొచ్చు కదా మీ డాడీకి లేదా బైక్
మా డాడీకి కుడ్లేదు
అవునా
హ్
ఫ్రెండ్ బైక్ మీద వెళ్ళట్లేదా
హలో హలో ఫ్రెండ్స్ ఎవరు అయినా అడిగితే హెల్లొ
హుహు
హ్ భోజనాలు ఇస్తారు రేపు ఇంకా ఇది దానికి ఏమంటారు పాకం ఏం పాకమో అంటారు
పనకం
పానకం పానకం పానకం చేసి ఇస్తారు
హ్మ్ ఓహో నేను ఎప్పుడో తాగాను ఒకసారి
వస్తుది ఎలాగ అప్పుడప్పుడు
ఆహో
హూ
నువ్వు పాల్గొంటున్నావా సంబరాల్లో
ఎస్ ఎస్
హుహు
హ్
ఈ మధ్య మాకు పెళ్ళుంది ఎలా ఏళ్లలో ఏంటో పాపను పట్టుకుని
ఎలా వెళ్తారు బైక్ లోన బస్సు లోన ఎలాగో ఒకలాగ వెళ్
బైక్ ఇంకా ఇంకేమైనా ఉందా బేబీని పట్టుకున్నంత దూరం
హ్మ్
ఏలేట్ అటెండ్ అయ్యి వచ్చేయడమే వెంటనే
ఎలా ర్ లో ఫ్రాన్సన
హ మీక్కడ ఉందా
హ్మ్
హు హ్మ్ వెళ్తున్నరా అయితే
ఏమో నేను వెళ్తానో లేదో తెలీదు
ఏ ఇంట్రెస్ట్ లేదా
హు హు నాట్ ఇంట్రెస్టెడ్ ఓన్లీ ఫర్ ఫుడ్
ఓ హో
మ్మ్
ఎప్పుడన్నా అలా ఖాళీ అయినప్పుడు మా ఊరు రావచ్చు కదా
మ్మ్ హు వద్దాం వద్దాం వద్దాం
మా బేబికి చూస్తో
వస్తాను చూ పెడుతా
వస్తే ఏం వండి పెడతామో తెలుస్తది
అదే ఏం వండి పెడతావ్ అన్ చెప్ తే దానికి తగ్గట్టు ప్రిపేర్ అయ్యి వస్తాం మేము వెజ్జా నాన్ వెజ్జా
ఫుడ్డి లవర్ ఆ నువ్వు
అవును
అయితే నీకేం కావాలో చెప్తే అది వండి పెడతాం
పౌసుకట్ట ఫ్రై పౌసుకట్ట ఫ్రై యీ
నీకు కౌసు పిట్టా ఇష్టమా ఆ మా ఊర్లో దొరకదు గౌస్పిట్ట నాకు ఇష్టం ష్టం
హౌసూపెట్టా ఫ్రై మటన్ బిర్యానీ ఇంకా ఇంకేంటి రోయ్యలేప్పుడు
ఇన్ని ఐటమ్స్ వండలా మా ఆయన చెప్పాను అనుకో తాంతారు నాకు ఇన్ని రకాలు తెమ్మంటే
ఎందుకు తంతారు ఆళ్లు ఎం కాదు కదా
ఆళ్ళు తింటారు గానీ ఎన్ని రకాలు తేమ్మంటార్ సన్ రైట్ మరి
హ్మ్ ఎం మీ ఆయనకి ఇష్టం లేదా నాన్ వెజ్ ఇంకేం తింటారు. హుమ్మ్ అయితే వెజ్ లోనే తయారు చేదాం
ఓకే అలాగైతే ఓకే చెప్పు ఇ వెజ్ ఎన్ని ఐటమ్స్ కావాలా
పనసకాయ బిర్యానీ
ఓకే
కాయి కర్రీ
ఓకే
ఇంకా మష్రూము పన్నీరు ఏముంటది వెజ్జ్ లో అంత చెప్పుకోడానికి ఆ బజ్జీలు గిజ్జిలు ఆ అవన్నీ పులిహోర గిలిహోర
ఇది ఏమన్న పెళ్ళ ఇన్ని రకాలు క్కలా ఉండడానికి బ దీని బదులు రాకపోవడమే మంచిది
ఓకే ఓకే రాానయితే ఇలే చేసుకోండి మీరు అంటే మీరు మీరు ఎంజాయ్ చేసి అండడి
ఇన్ని రకాలు ఎవరైనా చెప్తారా వంట
నే ఇస్తా నేను
స మేము వండలేమ అమ్మ అన్ని రకాలు మా ఓపిక లేదు దొర
హ సో మూడు తజ అయితే ఫస్ట్ దానికి బట్టి వస్తాను
ఏముంది మష్రూమ్ కర్రీ బిర్యానీ పనసకాయ బిర్యానీ రైతా ఇంకేదన్నా కర్రీ ఇంకేదైనా కర్రీ నీ ఫేవరెట్ కర్రీ ఏదో చెప్తే అదొ ఒక కర్రీ వడుదాం అంటే అంతకు మించి ఎక్కువ వండలేమమ్మ
ఓకే ఓకే
ఉ
వస్తాడా మీ ఆయన
మా ఆయన ఎప్పుడు వచ్చేశారు ఇంటికి
ఏం చేస్తున్నారు
ఏం లేదు రెష్ట్ తీసుకుంటున్నారు
హ మరి మీ మయ్యా మీ అత్త మీ వదిన
వస్తున్నారు మా మాయ ఇంకా రాలేదు మా వదిన వాళ్ళ ఇంట్లా ఉంది నువ్వేం చెయట్లేదా ఇప్పుడు అంశీ
ఏండ పడుకున్నాను
కాదు కాదు వర్క్ వర్క్ అంటన్నా అప్పుడు డెలివరీ బాయ్ గా చేసేవాడి కదా ఇప్పుడు ఏమన్నా చేస్తున్నావా లేదా అని
ఆ చేస్తున్నాను అదే చేస్తున్నాను
ఆహో అమ్మాయిలు అందరు బాగుఉన్నారే తేవు
చెప్పు రా హ్యాపీ
ఉహు
అందరు సూపర్ గా ఉన్నార
మరి పెళ్లి ఎప్పుడు అయితే నీది
అదా చూద్దాం చూస్తున్నారా ఇంట్ల ఏదో ఒకటి మంచిగా ఉంటే చూడు మంచోళ్ళు ఉంటే మీఊరు వైపు చూడు
ఓకే ఓకే చూసు
కాలో ఆమాచ్చే ఆ కానన్ జైన్ నా మీ ఊరు కాస్తానా
ఓకే ఓకే చూస్తాము మా ఆయనకి చెప్తానులే
చూడు నేను చూడ
ఓకే మాకేమన్నా ఉందా కమిషను
హ్మ్ మీరు ప్రతి పెళ్లి చూపులకు వచ్చి మెక్కొచ్చు
అయితే మెక్కడానికి నీకు చూడాలా ఏంటి ఇప్పుడు
మరి ఇంకెందుకేంది ప్రతి పెళ్లి సంబంధానికి వచ్చా అక్కడ మీకు చర్లు బాల్సాలు స్వీట్లు హాట్లు అన్ని బాగ తినొచ్చు కాఫీ లు టీ లో లంచ్ టైం గాలుక లంచ్ అన్ని బాగాత్ తినవచ్చు నాతో పాటు వస్తే అదే నీ కమిషన్ ఇంకేమ్ లేదు
ఓకే ఓకే
ఆర్ యు ఇంట్రెస్టేడ్
హ్మ్ ఇప్పటికైతే నాట్ ఇంట్రెస్టెడ్ వన్ ఇయర్ తర్వాత అయితే ఇంట్రెస్టెడ్ ఇప్పుడు నేను తినకూడదు అంతే గదా
అదే వన్ ఇయర్ తరువాత్ దే చూడు అయితే
లేదు ఇప్పుడు నుండి చూద్దాం వన్ ఇయర్ తర్వాత అరేంజ్ చేద్దాం సెట్ చేద్దాం హ్మ్
ఆహా మరి జిన్నలు ఎప్పుడు చేస్తావు
డిన్నర్ నైన్ ఓ క్లాలాక్
నైనుకా
మా హస్బెండ్ తో పట్ తంటాం అ
ఓకే ఎంజాయ్
మీదేంటి డిన్నర్ ఈ రోజు స్పెషల్
ఏముంది ససలు ఏం లేదు అన్నం తప్పు అంతే ఏ ఉంటది అసలు కాల పొద్దునే క రే త క రే
ఆహో ఏముండారు మమ్మీ ఈరోజు
తెలియదు పొదుం నం త తెన్లద బయటకి వెళ్ళిపోయాను ఇప్పుడు వచ్చాను నేను బయట నుంచి అ
అయితే బయట తినేసావా
హా భైజమజను
హ ఇంకేంటైతే
ఏం లేదు నువ్వే చెప్పాలి ఏంటి సంగతులు
ఏము ఉంటే డైలీ సేమ్ రొటీన్
ఆ
ఉ
లేడం తిన్నడం పడకడమా లగనం తిన్నం పడుకోడం లగనం తిన్నం పడుకోడం అదేనల ఇప్పు
అదే మరేం చేస్తాం ఎక్కడికి తిరగడానికి వెళ్ళట్లే ఎక్కడికి ఏం లే ఇంట్లోనే అమ్న్నతా
అద వంటకి ఇంత చెయొచ్చు కదా టైం పాస్ అవచ్చది కదా
ఇక్కడ బేబీని చూసుకున్నప్పటిక సర ఇంకా వన్ డేం చేస్తాను నేను
మరి తర్వాత అయినా వండా చేయాలి కదా
అప్పుడు మా ఆయన క అబ్ చెెప్పేస్తాను బేబీని
ఆహా
అ
లే మీ ఆయన ఉద్యోగానికి వెళ్ళడ ఏంటి అలా ఉండిపోతాడ ఏంటి
పట్టుకొని వెళ్ళిపోతారు
ఆ
హ
ఎవ ని పార్ట్మం సార్ నిన్న
బేబేని
ఎనకడకి
జాబ్ చేయడానికి
అరి ను్వు
నేన్ ఇంట్లో ఉంటాను వంట చేస్తాను
ఆ హ
ఉ
ఇది అడికెళ్ళి చూసుకోవాల మేమ్ జెపినాయి
ఎస్ ఎస్
ఆ అప్పుడు కాని ఉద్యోగం నుంచి పికైయర్
ఎమ్ అనర్ లే
వాళ్ళు మనక్ తెల్ స్ నోలే ఏమ్ అండ్రు ఆడిస్తారు పిల్లకి
ఉమ్
బయట ఆయా ఉంటది ఆయ ఆడిస్తది
అంటే ఎమ్ లే
ఉమ్